హలో
నమస్కారం అండి.
నమస్కారమండి.
ఏం చేస్తున్నారండి, తిన్నారా?
తిన్నామండి మీరు తిన్నారా?
ఆ తిన్నమండి.
చెప్పండి ఈరోజు ఏం దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు?
ఫేవరెట్ ఫుడ్ గురించి అండి అంటే మనక్ ఇష్టమైన ఆహారం గురించి
ఓకే చెప్పండి మీకె
చామండి
నాకు బాగా పిండి వంటలంటే నాకు బాగా ఇష్టం అండి అం టే ఇంట్లో చేసిన వంటలు చాలా ఇష్టం అన్మాట తటూ మిల్లెట్స్తో చేస్తారు కదా అలాంటి ఐటమ్స్ అంటే హెల్తీ ఫుడ్స్ అంటే కొంచం బా గా ఇష్టం అన్మాట మరి మీ
అవు నాకీ ఇంట్లో అమ్మ చేసే ఓలిగా అలాంటివి మంచిగ ఇష్ ఇష్టంమండి ప్లేస్ అమ్మ నేన్ ఎక్కువ స్వీట్నీ ఎక్కువ అనుకోను. హాట్ను ఎక్కువ తీస్కుంటాను అట్ల అమ్మ బురకలు ఆ ఏవైన స్పైసీ స్పైసీగాన్ ఏదన్న వంటకాలు వడలు అలా చేస్తానే అవి నచ్చుతాయి చాలా
ఓకే ఏమన్నారు ఇందాక బొరకల
ఆ అంటే అంటే ఆ ఒకట్ బురకలాగ్ తీస్కొని దాంట్లోకి ఆనియన్స్ టమోటా అవన్నీ వేసీ
మ్
చేస్తారండి.
అంటే కొంచం డీటెయిల్గా చెప్తారా అంటే ఏం చేస్తారనేసి అంటే నాకు ఆ పదం నేను కొత్తగ విం టున్నా అన్మాట.
బురక తీస్కుంటారు అంటే ఒకటీ అవి ఏన్ బురకల్లా కట్టుంటాయండి మనము ఫుడ్లో ఆ
బుంగలా ఓకే ఓకే ఆ ఆ ఓకే
వాటిల్లేకి ఆనియన్స్ బొరుగులు అవన్నీ వేసేది తిన్ ఆ అంటే స్టఫింగ్గా పెట్టుకునేది తిన్ నే తినేది అలాగా బరమసా లా అలాంటివి ఇష్టము ప్లస్ గుగ్గుల్లు అయే అంటే గుగ్గులా వాటిలేకి మసాలా వేసి అట్ల చేస్తార్ అవి చాలా ఇష్టం.
కే అవున్లెండి అంటే అల్సందులు, శనగలు, పెసర్లు ఇలాంటివి ధాన్యం
మ్ ధాన్యా
ఆ ఓకే అవున్లెండి అంటే అవి చాలా హెల్తీ కూడా దాంట్ల ఎక్కువ ప్రోటీన్ గుడా ఉంటది కదా అంటే తిండం కూడా చాలా మంచిది అన్నమాట ఒంటి కి చాలా మంచి చేస్తది.
అ
ఇంకా అండి నార్మల్గా మీకు అంటే మీకు పిండి వంటలంటే పెద్దగా నచ్చదా అంటే స్వీట్ ఐటెమ్ నచ్చదన్నారు కదా ఓకే అంటే పిండి వంటల్లో చాలా ఇవి కూడా ఉంటాయి కదండి అంటే సజ్జ రొట్టెలు చస్ అ జొన్న రొట్టెలు మురుకులు చేస్తాము
అ మురుకులు తింటామండి కనీ సద్ద రోట్టె అవి తినను
ఓకే అంటే తినరా లేకపోతే టేస్ట్ చేయలేదా
అసలు నేను తినన్ టేస్ట్ చేస్ ఒకసారి చేసినాను తర్వాత నచ్చలేదని ఇంక అప్పటి ను తి నను
చాలా బాగుంటాయండి అసలు
కొందరికి చాలా మంది అవును అందరికి నచ్ తది కానీ నాకెందుకొ నచ్చదండి అది
యాక్చులీ మేమ్ సం అంటే సంక్రాంతికి పిండి వంటలు చేస్తాం కదా యూువల్ గా మేము సంక్రాంతి పిండి వంటలు సద్దరొట్టెలు అనేది కామన్ గా చేసుకుంటాం అనమాట అంటే దానితో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కదండి అంటే సంక్రాంతి పిండి వం మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయ
అప్పుడే ధాన్యము ఇంటికి వస్తుంది అందుకే అలానే చేస్తారండి
అవును అంటే అప్పుడు ఇంకా
కూడా తింటాను పర్లేదు బానే తింటాను
అదే యాక్చువలీ సలబిండి వచ్చి ఎక్కువ మనం దాంట్లో నువ్వులు శన గింజలు జొన్నలు సద్దలు అన్నిీ ఏంచి చేస్తాం కదా అంటే దాని నుంచి అంటే బెల్లం కూడా వేస్ నమాట అన్ని తినవల్సినవే కానీ సపరేట్ సపరేట్ గా తినలేం గదా అదే తలబిడి లాగా కొట్టుకొని తింటే అది టేస్ట్ చాలా బాగుంటది అనమాట ఇంకా మిక్సీ కంటే గుండ గుండ కింద కేసి రుబ్బుతారుగ తెల్సా బండ పెద్ద బండ కిందకెసి రుబ్బుతారు కదా అలా చేస్తే ఆ అలా చేస్తే
ఆస వాటిలో ఆయిల్ వస్తది మంచిగా రౌండ్ అది ప్పుడంత బాగా రౌండ్గా వస్తది మిక్సీలో వేస్తే కొంచెం అ మిక్సీలో వేస్తె అది పొడి పొడి అయిపోతది
కొంచెం బరకగా వస్తది అంటే మేము ఇంకప్పుడు సద్దిపి సద్దిపిండితో కూడా చేస్తాం అనమాట యాక్చువల్లీ సద్దిపిండి శని గింజల్ పిండి వేసి మేము దాంట్లోకి నువ్వులెస్తాం అనమాట అంటే నువ్వులతో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి కదా సో నువ్లు కొంచెం ఆ కొంచెం ఉప్పు వేసి చేస్తా కారం కారం పొడి వేయమ్ వాటిలకి ఉప్పు ఒకటే వేసి నీట్గా అంటే తట్టి పెడతాం అనమాట అవి చాలా రోజులు నిల్వ ఉంటాయి కూడా అంటే అంత తొందరగా అవ్వవ అనమాట వాటిలోకి వెన్నపూస పెట్టుకొని తింటారు వెన్నపూస తెలుసా వెన్న ఆ వెన్న పెట్ట ని తింటారునమాట చాలా బాగుంటుంది లేదా కొంచెం బెల్లం కొట్టేసుకొని బెల్లము బెల్ ళ్ళం మీద నెయ్యి వేసుకొని దాన్ని ఆ తింటారునమాట ఆ రెండింటిని మిక్స్ చేసుకొని
ఉం ఇంకొకటి రాగితో రాగి పిండితో చేస్తారండి
ఆ రాగి రాగి పిండితో చాలా ఐటమ్స్ చేస్తాంలేండి యాకి రాగి జావా రాగి అంబలి రాగి రొట్టి రాగి ముద్ద రాగి దోశ రాగి ఇడ్లీ
ఇంకా మీకు అమ్మ చేత్ త్తి వంట అట్లా ఏమన్నా మంచిగా ఇష్టమా లేదంటే బయట ఫుడ్ ఇష్టమా
ఎక్కువగా నేను అమ్మ అమ్మ చేసిందే ఎక్కువగా అంటే చిన్నప్పుడంతా ఎక్కువగా బేక్ క్రీ ఐటమ్సే బాగా తినేదాని అనమాట ఎప్పుడైతే ఫుడ్ మీద కొంచెం అవగాహన వచ్చిందో అంటే ఫుడ్ ఏది తింటే మంచిది ఏది తింటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇలా తే తెలిసిందో అప్పటి నుంచి ఎక్కువ సిరిధాన్యాలతో చేసిన వంటకాలని ఎక్కువగా ఇష్టపడతాననమాట
అవునండి
అంతకుముందు అంటే ఎక్కువ మైదా పిండి అంటే చిన్నప్పుడు మేము స్కూల్ కెళ్ళేటప్పుడు మా అమ్మ మా అమ్మ గారు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ బాక్సెస్ పెట్టేదనమాట అంటే ఒక్కొక్క దాంట్లో ఒక పిండి వంటపు చేసి పెట్టేసి అనమాట ఇంకా అప్పుడు కజ్జికాయలు చేసే వాళ్ళు గుర్తుందా అంటే డ్రై ఫ్రూట్స్ అంతా మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టేస్ సి దాంట్లోకి కొన్ ఆ పప్పులతో కూడా సెపరేట్ గా చేస్తారు పప్పులు బెల్లము మళ్ళీ కొబ్బర ఎండు కొబ్బరి వేసి చేస్తరు ఆ నెక్స్ట్ టింగ్ ఇంగ చనిగింజలు బెల్లం కూడా వేసి చేస్తారు కజ్జికయలు ఇంకా నువ్వుల పిండి కొబ్బరి ఇవి కూడా వేస్ చేస్తరు ఆ మళ్ళీ డ్రై ఫ్రూట్స్ మిక్స్ అంతా పెట్టేసి చేస్తారు
అవును డిఫరెంట్ డిఫరెంట్ గా చేస్తారు అవ్
కజ్జికాయల్లో చాలా రకాలు చేస్తారనమాట ఇక అ
గజ్జికాయలు డే అట్లు అంటే నేమ్ అంటే మా సైడ్ ఏమంటారు అట్లు ఏ దాంతో చేస్తారండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఆ అత్తి రసాలు ఓకే
ఆ బియ్యప్పిండి నాన బెట్టి అది బాగా పాకం పట్టేస్తారనమాట పాకం పట్టి దాంట్లోకి బియ్య పిండి నానబెట్టుకున్న బియ్యాన్ని పొడిగా పొడి చేసుకొని ఆ పొడిని ఆ పాకం లేకి వేసి కలబెట్టి దాన్ని స్టోర్ చేసుకుంటారన్నమాట అది చాలా రోజులు నిల్వ ఉంటుది అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఆయిల్లో వేస్తాం అనమాట అంటే అట్టుగా తట్టి అట్టులాగా ఆయిల్ల్లో వేస్తాం అనమాట అది కూడా చాలా బాగుంటది
లేదు అట్ ఎ టైమ్ ఐన చేసుకుంటారు వాటిని
అవునవును కొన్ని రోజులు అంటే తనకి ఇంకా చేసేటప్పుడు కొంచెం కొంతమంది కొబ్బరి కూడా యాడ్ చేస్తుంటారన్ పచ్చి కొబ్బరి అలాంటివి యాడ్ చేసుకుంటారు అది కూడా చాలా బాగుంటది అనేది అంటే నువ్వులు యాడ్ చేస్తారు దానికి పైన్నే
ఈవినింగ్ అయితే స్నాక్స్ అవే మంచిగా అమ్మ చిన్నప్పుడైతే ఎంత మంచిగా చేసి పెడతారు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చే దా గానే మనకి ప్లేట్ లో పెట్టేస్తారుకే స్నాక్స్ అన్ని మం చిగా చేసి
మీరు ఇంకా అంటే మీ సైడ్ ఏమైన్నా స్పెషల్ డిష్ ఏమైన్నా ఇష్ ఇష్టమా అండి అంటే ఏదైనా స్పెషల్ గా చేసే ఐటం ఏదన్నా అమ్మ వాళ్ళు
మా సైడు మేము మీరు ఇప్పుడు సద్ద్ద రోట్లు ఎట్లా చేసుకుట్రో మేము బాల్ బాల్ పొడితో స రొట్టి చేసుకుంటాము
బాలపొడి అంటే అంటే స్కూల్లో ఇస్తారే అద అవునవును ఓకే ఆ పిండితో
బల్లే ఉన్ బాగుంటది చాలా బాగుంటాది ఇంకద్ద వాటిలో క్లే ఇంకా ఏం చేస్తారప్ప మేము కుడ ఇవే అత్తరసులు కజ్జికాయలు చలిపిండి అవి చేస్ బయట తీసుకొచ్చే దాని కంటే అమ్మ చేసేది ఏది చేస్త మంచిగుంటుంది
ఓకే రాగుపిండితో ఒక శాస్త్రీయ వంటకం అని చెప్పి చేస్తారు గుడ్ మీ సైడ్ చేస్ సరో లేదో నాకు తెలిదు ఆ కరెక్ట్ అదే అంటే ఆ నూడిల్స్ లాగా చేసి బెల్లం పా కం పట్టి నువ్వుల పొడి చల్
ఆ అది కూడ వే
ఆ అయినా అప్పటి కాలం వంటకాలు చాలా బలాన్ని ఇచ్చేవండి
అవును బలాం ఇచ్చేవి ప్లస్ టేస్ట్ కూడా బాగా నచ్చేది ఇప్పుడంటూ ఏమి లేవు అస అసలు బయట మనం బయట తెచ్చుకుంటాం బయట అప్పటికప్పుడు తింటాం అంతే
ఇప్పుడు ఎక్కువ అంతా మైదాపిండి చె దగ్ర ఇదంతా ఎక్కువ అయిపోయింది కానీ ఇంతకు ముందు అయితే చాలా బాగా అంటే ఆ వంటకాలు తిని చాలా బలంగా ఉండేవాళ్ళనమాట అందుకే అప్పుడు కాలం వాళ్ళు కూడా అంత లావుగా లేరనమాట
ట
అంటే నార్మల్గా సన్నగా ఉన్నా కూడా చాలా స్ట్రెంత్ వాళ్ళకి లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ అండి అప్పుడు అవన్నీ తినడం వల్ల
ఇప్పుడు బలం మాకు అసలు ఏం లేదు బలం అనేది
ఇప్పుడు అలా కొడితే ఇలా పడిపోతున్నారు అప్పుడు వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ ఇప్పుడు వాళ్ళు మనల్ని అంటే కూడా మనం పడి అసలు వాళ్ళకి అంత బలం ఉంటది
అంత బలం ఉంది మనకంటే ఇప్పుడు ఏం లేదు అసలు జస్ట్ కింద పడిన అంటే ఏదో ఒకటి ఫ్రాక్చర్ ఏదో ఒకటి ఇరగడము హాస్పిటల్ పోవడము అలాగే జరుగుతుంది గాని ముందు కాలంలో అయితే మంచిగా వాళ్ళు బయట బయటవి తినకన్న పండిన వస్తువులతోని మంచిగా చేసుకొని తింటారు
అలా భాగం ఏంటి అంటే అప్పుడు వాళ్ళు ఫుడ్డు చాలా మంచిగా తీసుకునే వాళ్ళు కాబట్టి అంత దృ ఢంగా ఉన్నరనమాట అయినా మనం కూడా ఫుడ్స్ అన్ని అలవాటు చేసుకోవాలండి ఇప్పుడుకి అంటే ఇప్పుడు మన అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఆ రుచులనేది వాళ్ళు చూపించాలి అపాప్ అవ్వక్కడికే ఎళ్ళిపోతున్నాయండి ఇప్పుడంతా పిజ్జా బర్గర్లు అలవాటు పడిపోతున్నారు చాలా మట్టుకు పిల్లలు
అవును ఇప్పుడు మనం ఎన్ ఇట్లా ఏది చేసి ఇచ్చినా కూడా అది తినరు బయట వస్తువే కావాలి.
హవును
అ
ఓకే చాలా ధన్యవాదాలండి మీ నుంచి నేను చాలా తెలుసు
నేను కూడా అండి మీ నుంచి చాలా నేర్చు కున్నాను ధన్యవాదాలండి
ధన్యవాదాలన్